హలో
హలో వినిపిస్తుందా
ఆ వినుప వినపడుతుందండి ఆ బాగు న్నానండి మీరు ఎలా ఉన్నారు
నేను చాలా బాగున్నాను మీ ఫ్యామిలీ ఎలా ఉంది
ఆ బాగున్నారండి అందరు బాగున్నారు మీ ఫ్యామిలీ
మా ఫ్యామిలీ కూడా చాలా సూపర్ గా ఉంది
ఆ మీ చుట్టుపక్కల అంతా అంతా
ఆ అందరు బాగున్నారు బంధువులంతా ఏం చేస్
మ్ ఆ తిన్నానండీ మీరు ఏం తిన్నారు
ఆ నేను ఈరోజు రసం రైస్ తిన్నాను
ఆ రసము దాంట్ల తాలింపు కూడా బాగుంటుంది కదా
ఆ బాగుంటుంది అండ్విత్ చిక్కుడుగయ్ చేస్ సారు ఈ రోజు సండే కదా సో అందుకని అమ్మ వాళ్ళ ఇదిేమంటారు చికెన్ అవన్నీ చేసారు మీరు మీరేం చేసుకున్నారు వంట చికెన్ అయితే చాలా సూపర్గా చేసింది అమ్మ అయితే
మా ఇంట్లో వచ్చి పప్పు కూర ఆ తర్వాత వచ్చి ఆ ఆ ఇది దాన్ని ఏమంటారు వంకాయ వేపుడు
ఆ
ఆన్ తర్వాత రసము మజ్జిగ
ఈ రోజు ఏం చికెన్ స్పెస్ సండే కదా చికెన్ స్పెసల్ ఏం లేదా మీ ఇంట్లో
ఆ వెజిటేరియన్స్ అండి మేము నాన్ వెజ్ తినవండి
అవునా
అవునండి
ఓకే ఓకే ఆంధ్రలో మీ బంధువులంతా ఎలా ఉన్నారు బాగున్నారా మ్ మీ హెల్త్ ఎలా ఉంది మొన్న ఏదో కొంచము కోల్డ్ తో సఫర్ అవుతా ఉన్నరని చెప్పారు
అవునండి అది సఫర్ అయిన మాట నిజమే కాకపోతే కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల అది పూర్తిగా నయమైందండి
మ్ అదే విన్నాను మీరు ఎక్కువగా టాబ్లెట్స్ వేసుకోరనేసి ఎక్కువ ఇంట్లో అనేదేమంటారు ఆకూరలతో కషాయం వాటి తాగి మీరు చాలా వరకు రికవర్ అవుతారనిన్నా ఏ విధంగా మీరు అలా డైట్ తీసుకుంటారు ఎవరు చెప్పారు అలాగ మీకు అలాంటి కషాయం తాగాలనేసి
అంటే నాకు హాస్పిటల్స్ కి వెళ్ళి మెడిసిన్స్ అవన్నీ పట్టవండి జనరల్ గా ఏంటంటే అంటే నేను నాన్యాచురల్ పద్ధతిలోనే క్యూర్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను అలా దాని కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటాను ఆ అదే ఆ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కావచ్చు తర్వాత క్రోమ్ కావచ్చు ఇలా వీటిలో సెర్చ్ చేసి కొన్ని విషయాలు తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉంటా
ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ అండి ఇప్పుడైతే తలనొప్పు వచ్చినా కూడా వితిన్ సె సెకన్ లో టాబ్లెట్లు వేసుకునిస్తారు కానీ మీరు అలాగాదు కానీ మెడికేషన్ తీసుకుని చూసారా అ చాలా గొప్ప విషయం అండి నిజంగా మీ దగ్గర నాకు నచ్చేది అది ఒక పెద్ద విషయం అటే ఎందుకంటే తొందరగా మెడిసిన్స్ తీసుకోరు అదొకటి ఉమ్ అవును ఈ రోజు ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందామా
ఆ అవునండి నేను కూడా అదే మీతో చెప్దాం అనుకుంటున్నాను మీరే చెప్పేశారండి అవునండి ఈ రోజు ఒక టాపి ఎక్ నచ్చుకుందాము యాక్చువల్ గా ఏమంటే ఈ రోజు వార్తల్లో ఒక ముఖ్యమైన విషయం చూశాను ఆ మన దేశంలో అడవులు తగ్గిపోతున్నాయని చెబుతున్నారు దనిడి మరి స్టేషన్ లేదా అడవులు నరకుడు అంటారంట
ఓకే ఓకే అవును ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది అ అడవులు ప్రకృతి చాలా ముఖ్యమైనవి కదా కానీ మనుషులు వాటిని వేగంగా నరికేస్తా ఉన్నారు ఇప్పుడైతే
ఆక్సిజన్ ఇస్తాయి మరియు పర్యావరణ సమతుల్యతను కూడాపా స్తాయండి జంతువులకు నివాసం కూడా ఇస్తాయి
ఉ అవును అడవులు లేకపోతే అడవులు లేకపోతే మనకు మన జీవితం కూడా ప్రమాదంగా ప్రమాదంలో పడిపోతుందండి నిజంగానే
అవునండి అడవుల ప్రాముఖ్యత చాలా ఉంది అడవుల వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి
అవును కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే ఆక్సిజన్ ఉత్పత్తి వర్షపాతం నియంత్రణ జంతువుల నివాసం నేల దృఢత్వం వాతావరణ సతుల్య ఇలాంటివి చాల ఉంటాయండి వీటిల్లో
అవునండి అలాగే అడవులు ఔషధ మొక్కలు ప్రధాన వనరు అని విన్నాను
మందులు మొక్కల నుంచి తయారవుతాయి అడవులు నరుకుడుంటే అవును అవును అడవులు నరకడం అంటే ఏంటండి
అడవులు నరకడం అంటే ఏమి లేదండి అడవులను పెద్ద మొత్తంలో నరిక వేయడం డిఫారెస్టేషన్ అంటారు
ఓహో అవునా ఇది ముఖ్యంగా మానవ కార్యకలాపాల వల జరుగుతుంది కదా
అవునండి ఉదాహరణకి వ్యవసాయం కోసం భూమి కావడం కావాల్సి వస్తుంది నగరాలు నిర్మి నిర్మిస్తు పరిశ్రమలు అలాగే రహదారు లు ఇలా వేయడం కోసం చాలా అడవులను నరికేస్తుంటారు
ఓహోహో అలాగే చెక్క కోసం కూడా చాలా చెట్లు నరికేస్తా ఉంటారు కదా
ఆ అవునండి అది డిఫారెస్టేషన్ కారణాలండి అవి అడవులు ఎందుకు నారుకు తున్నారు అంటే
ప్రధాన కారణం ఏం లేదండి అడ నరకడానికి వ్యవసాయం విస్తరణ కోసం నరుకుతూ ఉంటారు పట్టణీకరణ కోసము పరిశ్రమలు నిర్మించాలనేసి గనులు ఇంకా తవత తవ్వకాలు చేస్తా ఉంటారు కదా అలాంటి వాటి కోసం చెక్క వ్యాపారం కోసం ఇలాంటి వాటి కోసం అంతా అడవులు నరుకుతారు అనుకుంటానండి
అలాగే కొన్నిసార్లు అరణ్య అగ్ని కూడా అడవులను దయ్య నాశనం చేస్తుంది కదండి అంటే అడవులకు అగ్గి అంటుకోవడం అవి కలిపోతూ ఉంటాయి చాలా చో
మ్మ్ అవును కొన్ని అగ్నులు సహజంగా జరుగుతాయి కానీ చాలా సార్లు మనుషుల వల్లే జరుగుతాయండి పర్యావరణ ప్రభావం వల్ల కూడా జరగచ్చు
ఓకే అడవులు నరకుడు వల్ల పర్యావరణానికి పెద్ద నష్టం జరుగుతుంది ఆ ఎ
ముఖ్యమైన ప్రభావాలు ఏముంటాయంటే గ్లోబల్ వార్మింగ్ వాతావరణ మా ర్పుల వల్ల కావచ్చు జంతువులు అంతరించి పోవడం వల్ల కూడా కావచ్చు నేల ఎరోషన్ వర్షపాతం తగ్గడం ఇలాంటి వాటి వల్ల కూడా అది అలాంటివి జరగడం అనేది సహజం అండి ఇప్పుడైతే
దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ కూడా పెరుగుతుంది కదండి
ఆ ఎందుకంటే చెట్లు కార్బన్ కార్బన్ను గ్రహిస్తాయి కదా జంతువులపై ప్రభావం చూపుతాయి అందువల్ల పెరుగుతూ ఉంటుందండి
ఆ ఓకే అడవులు జంతువులు నివాసం కదండి
ఉమ్మ్ అవును అడవులు నశిస్తే జంతువులు నివాసం కోల్పో తాయండీ
ఆ అప్పుడు అవి గ్రామాలకు వస్తాయి
ఆ ఇది మనుషులు మరియు జంతువులు మధ్య సంఘర్షణకు కారణం అవుతూ ఉంటాయి మానవ జీవితం లో మానవ జీవితంపై ఎక్కువ ప్రభావితం చూపుతూ ఉంటాయండి ఇవన్నీ
అంటే ముఖ్యంగా ఆ ముఖ్యంగా గిరిజన ప్రజలపై ఎందుకంటే వారు అడవులపై ఆధారపడి జీవి స్తారు కాబట్టి
అడువులు నరుకుడు మనుషులు జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంటాయి ఎందుకంటే వారు అడవులపై ఆధారపడి జీవిస్తారు కదా అందుకని అడవులు లేకపోతే వారి జీవనోపాధి కూడా నశిస్తూ ఉంటుంది
అవునండి నాకు ఒక సందేహం డిఫారెస్టేషన్ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చ అండి
ఎలాంటే కొన్ని పరిష్కాలు అయితే ఉన్నాయి అవి ఏంటంటే అఫారెస్ట్రేషన్ రిఫారెస్ట్రేషన్ చెట్ల సంరక్షణ పర్యావరణ అవగాహనా చట్టాల అమలు ఇలాంటి వాటి వల్ల పరిష్కారాలు ఉంటాయండి
ఓకే ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాలి నాటితే బాగును
అదే నిజమైన పరిష్కారం అండి నిజంగా అది మాత్రం ఖచ్చితం ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాడితే మన కి ఫ్యూచర్‌లో కూడా చానా బెనిఫిట్స్ ఉంటాయండి
అవును ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది
మ్మ్ అవును ఉదాహరణకి ఎలాంటివంటే గ్రీన్ ఇండియా మిషను మన మహో త్సవం వన మహోత్సవము అడవుల సంరక్షణ చట్టాలు ఇవన్నీ కూడా ఒక ఉదాహరణగా చెప్పచ్చండి
కదా ప్రతి ఒక్కరు ఇలాగే చేయాలండి అలాగే చెట్లు నాటాలి చెట్లు నరకుండా చూడాలి పర్యావరణాన్ని కాపాడాలి
మ్ అవును అడవులు రక్షించడం మన అం దరి బాధ్యతగా తీసుకోవాలండి అప్పుడే బాగుండేది మ్మ్
అడవుల్లో అంటే ఇప్పుడు డు మనకి ఆక్సిజన్ అడవుల నుంచే కదా అంటే చెట్లు నుంచే కదండి వచ్చేది వాటి వల్ల మనం మనకు ఊపిరి అంటే మనిషి మానవాళికి కావాల్సిన ఆక్సిజన్ వస్తుంది చెట్లు నరకడం వల్ల నరకడం వల్ల కాల్చడం వల్ల ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెరుగుతుంది అది కూడా మానవాళికి ఒక ముప్పుగా పరిగణమించవచ్చు
మ్మ్ అవునండి చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద మార్పులు తీసుకుని రావచ్చండి తీర్కొని తీసుకొని వస్తాయి కూడా అలాంటి మార్పులు
హ అవునండి మరి ఈ ఫారెస్టేషన్ ఆపే ఆపడానికి గవర్నమెంట్స్ చాలా కృషి చేస్తున్నాయి కానీ కొన్ని కొన్ని అంటే చాలా వరకు అది ది ప్రజల్లో అవగాహన లోపమో లేపోతే గవర్నమెంట్ బాధ్యత అయ్యే రహిత్ త్యమో ఏమో తెలిదు కాని కాని జరుగు తునే ఉన్నాయండి ఇలాగా డిఫారెస్టేషన్ అయిపోతూనే ఉన్నాయి ఇలా
అవి లేకపోతే అవి లేకపోతే భూమిపై జీవితం అసాధ్యం అండి అందుకే మనం అడవులను కాపాడాలి ఇప్పుడు ఒకమె ఒక సందేశం చెప్తాను ఒక చెట్టు నాటు ఒక సందేశం చెప్తాను వినండి మీక్ కు ఒక చెట్టు నాటు భూమిని కాపాడు ఇలాంటి మంచి సందేశాలను ప్రోత్సహిస్తూ ఉంటే
ఆ చాలా మంచి సందేశం అండి చాలా అద్భుతంగా చెప్పారు
థ్యాంక్ యూ అండి ఇలాంటి సందేశాలు మనం ముందుకు తీసుకుని నడుపు తేనే మన పర్యావరణం మనమే రక్షించుకోవచ్చండి
ఓకే అడవులల్లో ప క్షులు అటువంటి పక్షులు జంతువులు చాలా ని సిస్తు ఉంటాయి ఆ మనం అడవులు నరికేయడం వల్ల వాటికి నివాసం లేకుండా బోతుంది ఆ ఇది వాటికి చాలా సంఘ టవైన విషయం
అవునండి ఎందుకంటే మూగ జీవులు కదా వాటికి వాటికి అవే ఇల్లు అన్ని గూడ వాళ్ళ జీవించడం జీవనోపాధి మొత్తం ఆడవుల్లోనే కదండి వాటికి చానా ఇదేమంటారు బెనిఫిట్ అంతా పోతుంది వాటికి అది కూడా నిజమే కదండి అది అడవుల్లో జంతువులు చాలా ఇబ్బంది పడతాయి నరికేయడం వల్ల ఎన్నో జంతువులు, పురుగులు, కీటకాలు ఎన్నో
సరేనండి సరేనండి ఎ మరో టాపిక్ తో మళ్ళీ తర్వాత మాట్లాడదాం అండి
సరేనండి ఉంటానయితే మరి ఆ సరేనండి